ఉ బన్నవా
నను
ఊ బావున్నా ఏం చేస్తున్నావ్
నేను ఊ ఖలినే నువ్వు ఇంకా చండ్రోజులకి కాల్ జేషినవ్
ఊ ఊ అది ఏం లేదు ఇంట్ల చానా అంటే ఏ మొన్న పండగ ఉనింది కదా ఫుల్ వర్క్ లో అవును నిన అందుకే చేయలేక పోతి
కరెక్టేలే ఫెస్టివల్ ఉండింది కదా
ఊ అవునూ క్లీనింగ్ అంటా షాపింగ్ ఇంకా ఇంట్లో అమ్మకి హెల్పింగ్ అసలు అంతా చేసేకి ఫుల్ బిజీ
ఆ అవునా అవును లే ఇంకా నేనైతే చనా లేజీగా పడుకొని ఫోన్ చూస్తా రీల్స్ చూస్ తా ఉండిపోయిన
ఊ నువ్వు చానా లక్కిలే ఆ జీవితం జీవించాలంటే ప్చ్ కొంచం లక్ ఊ అవునా అవును ఊ
ఇంకా మనకి నాకైతే మన స్కూల్ డేస్ గుర్తుచ్చినాయి
నా కూడా అప్పుడప్పుడు గుర్తుకొచ్చినయ్ అసలు మొన్న క్లీన్ చేసా అంటే డైరీ ఆ
అ
మనం రాస అంటి మీదా డైరీ అది చు అది కనపడి వచ్చిందనమాట డైరీస్ దాంట్లో కొన్ని ఓల్డ్ ఫొటోస్ ఉంటే చూస్త మెమోరీస్ అన్ని వచ్చినయి
ఇంకాయా ఎక్కువ అంటే ఆన్యువల్ డే మెమరీస్ అయితే ఇంకా బాగుం టై
ఉ అనువు నువ్ డ్యాన్స్ ప్రాక్టీస్ కి లేట్గా వచ్చినప్ ప్పుడు రిమంబర్ అదంతా గుర్తుకున్నాయా
ఆహా బాగా గుర్తున్నాయి ఇంకా టీచర్ అయితే ఫుల్గ తిర్తాంట్రీ మనల్ని
ఆవును ఇంకా నువ్వు దా తిట్టేటప్పుడు ఎక్స్క్యజ్ చెప్పినప్పుడు అందరిక నవ్వు వచ్చి అది
ఊ కరెక్ట్ ఏ అప్పుడు చానా ఇన్నో సెంట్ నేనేను
ఆ ఇన్నోసెంట్ అసలు ఇన్నో నువ్వు ఇన్నోసెంట్ అంటే నమ్మలేం నమ్మ బుద్ధి కాదు నువ్వే క్లాస్ లో ఎక్కువ మాట్లాడేది
అంతలేదు మాట్లాడాను ఏవర్తో మాట్లాడుతా చెప్పు నీతో తప్ప
అంతేనే ఇంకా స్కూల్ లంచ్ బ్రేక్స్ చాలా మిస్ అవుతున్నా నేనైతే
మ్మ్ హ్ కరెక్టే అప్పుడైతే ఫుడ్ షేర్ చేసుకోవడం అందరు ఒక్కొక్క కర్రీ తెచ్చి బాగుంటాండ మీ అమ్మ చేసే బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది
మ్మ్ అవును ప్చ్ థ్యాంక్స్ నాక్కూడా చాలా ఇష్టం తెలిసున ఎంత వేడి చేస్తే అంత టేస్ట్ వస్తుంది ఐదు ఆరు పూట్ల తింట తెలుసున నేను సపోజ్ ఈరోజు ఆఫ్ మార్నింగ్ చేసి అనుకో మా అమ్మ మార్నింగ్ తింటా ఆఫ్టర్నూన్ తింటా ఈనింగ్ తింట నైట్ తింటా మళ్ళ రేపు మార్నింగ్ తింటా ఆఫ్ ఆఫ్టర్నూన్ ఉంటే ఆఫ్టర్నూన్ ను అదే వేడి చేసుకొని తింటా అట్లా తింటా
ఇంకా బక్రీద్కి చేసింటార
అంటే బక్రీద్ కి మటన్ కొస్తర్ కదా మటన్ లో అంత టేస్ట్ రదనమాట చి కెన్ లో వచ్చినట్టు మేము ప్లస్ మా నానమ్మ అంటే మా నానమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఒకే అంటే పోర్షన్స్ వేరే ఓకే చోట ఉన్న అనమాట అక్కడ చేసరా నాకు అక్కడ ఫుడ్ ఏమి నచ్చదనమాట ఎంతన్నా మా అమ్మ చేసే బిర్యానీనే ఇష్టం ఇంకా నాకు మాత్రం నీ లంచ్ బాక్స్ లో పొటాటో ఫ్రై అంటే చానా ఇష్టం
అవునవును అయితే మనమయితే అప్పుడు డైలీ ఎక్స్చేంజి చేసుకొని బాగా తినే వాళ్ళం
మ్మ్ అవును అవును ఎగ్జామ్స్ ముందు కూడా చదువుకోకుండా గాసిప్స్ ఎక్కువ చేస్తా అంటిమి మాట్లాడుకుంటాటిమి
మ్మ్ కరెక్టే అమ్మా వన్ అవర్ చదివి చదువుతాము ఇంకా కలిసి ఇంకా కూర్చొని ఫుల్ మాటలు
మ్మ్ అవును ఇంకొచ్చి రిజల్ట్ వచ్చినంక ఇంగ టెన్షన్ పడతాం
ఆ కరెక్టే అది మాత్రం
మ్మ్ అసలు టైం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కదా అసలు మన మన స్కూల్ ఎప్పుడయిపో యింది డిప్లొమా ఎప్పుడైపోయింది బీటెక్ కూడా అయిపోయిక వస్తంది
కరెక్టే ఇంకా స్కూల్ బోరింగ్ గా అనిపించింది కానీ అప్పుడవే చాలా బెస్ట్ డేస్ అని నాకు ఇప్పుడు అనిపిస్తంది ఏం లేదు బీటెక్ లో గానీ డిప్లొమాలో కానీ డిప్లొమా కూడా కొంచెం బాగుండేది బీ టెక్ అసలు వరస్ట్
అవును అసలు ఇది మనకి క్లాస్ సెక్షన్స్ వేరయ్యి ఇంగా వరస్ట్ అప్పుడప్పుడు అనుకుంటాడిమీ ఇద్దరిని ఓకే సెక్షన్ లో వేసిన కొంతమంది ఎంజాయ్ చేసిండము కదా అని
మ్మ్ హ్హ్
ఏం ఏందో మా క్లాస్ ఏమో వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడుత అంతే
హు
ఏం మాట్లాడాలి అంటే మాట్లా
నేను అంతే
ఇంకా కాలేజ్ లో అందరితో క్లోజ్ అవ్వడం కూడా అంత ఈజీ
ఈజీ కాదు అవును కరెక్ట్ కొందరితో ఫాస్ట్గా అయిపోతాం కొందరితో ఎన్ని సంవత్సరాల అయినా ఖాలేం అసలు
ఉమ్ హు ఇంకా వచ్చి స్కూల్ ఫ్రెండ్షిప్ సో కొంచెం స్పెషల్ గా ఉంటాయి
ఆ కరెక్టే ఎప్పుడైనా మన గ్యాంగ్అంతా టుగెదర్ ప్లాన్ చేద్దామా ఎప్పుడన్నా కలుద్దాం
ఉమ్ మంచి ఏడైనా చేద్దాం ఎప్పుడన్నా
ఆ కరెక్ట్ అయియంది చాన్ రోజులైంది కలిసి
ఉమ్ అవును అందరూ బిజీ అయిపోయినయి ఎవరు లైఫ్ లో వాళ్ళు ఉన్నారుసలు ఇంగ ఇకా బీట్ బీటెక్ అయిపోతే కూడా అసలు ఫోన్ కూడా చేయార్ బీటెక్ లో ఉన్నామని నావసరనికి ఫోన్ చేసుకుంటారు అంతేగాని ఇంకా అయిపోతే ఫోన్ కూడా చేయరు
ఉమ్ అయింది అవుతుంది అంతే ఇంకా జాబ్లు వస్తే ఒకరు హైదరాబాద్ అంట ఒకరు వైజాగ్ ఇట్లా సరిపోతారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాల్ళది ఇంకా
ఉ లైఫ్ అందరినీ సపరేట్ చేస్తుంది
కానీ మెమరీస్ మాత్రం అలానే ఉంటాయి
ఉమ్ ఇంకా స్కూ లో ఏమైనా మంచి అంటే మంచి మెమోరీ ఏమైనా ఉందానికి
నాకా నా నాకు స్కూల్ కన్నా డిప్లొమా చేసే బాగుంటాయి అనిపించింది కానీ స్కూల్లో కూడా బాన్నాయిలే మెమరీస్ మంతో
ఉమ్ మ్మ్ అవునులే
అ
ఇంకా కానీ మెమోరీస్ మాత్రం సేమ్ ఉంటాయి ఎమోషనల్ కొంచెం అవి అంటే గుర్తు తెసుకుంటే కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తాయి కళ్ళల్లోకి నీళ్లు కూడా వచ్చేస్తాయి
కొంచం ఉమ్ మరి
ఇంకా అ ఇన్ని గెట్టుగెదరా
ఉమ్
ఒక కేఫ్ లో కలుద్దాం ఫస్ట్
అ అవున్ ఇంకా ఫొటోస్ కూడా తీసుకోవాలి మనం అప్పుడు తీసుకున్న ఫొటోస్ ని మళ రీక్రియేట్ చేసుకోవాలి అ
అవును
అప్పుడు ఫోన్స్ లేకపోయినా కూడా ఇట్లో అట్ల కష్టపడి ఫోన్స్ తీసుకొని మరి ఫొటోస్ తీసుకుంటా అంటే
అవును అసలు ఫోర్ ట్వంటీ కానీ ఆ పేరెంట్స్ ఫోన్ అంటే రిసీవ్ చేసుకునే వస్తాడు కదా వాళ్ళు ఇప్పుడు ఇప్పించుకొని సరా సర సరే మనకి క్లిక్ చేసుకుంటాను నేను ఫొటోస్ అప్పుడు ఫోన్ లేకపోయినా మెమోరీ సు చాలా ఉండేటివి ఇప్పుడు ఫోన్ ఉన్నా మేము
ఏమంటే ఫోన్ వచ్చ చిన్నప్ప నుంచి ఎవరి పనులు వాళ్ళవి ఎవరికి ఇంకో మంచితో అక్కరే లేదు అసలు
ఊ అవును
అప్పుడు బా ఉంటుంది చిన్నప్పుడు ఏమీ తెలీదు కానీ తెలియకపోయినా అన్నీ బాగుంటాయండి
ఊ అవును నేనైతే ఆల్రెడీ స్కూల్ పిక్స్ ఇవి టీ వీ లో ఏసి పెట్టిన అనమాట పెన్ డ్రైవ్ అప్పుడప్పుడు పెన్ డ్రైవ్ ఊ టీవీకి వేసుకొని చూసుకుంటా ఉండ
నీకు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేది ఒచ్చా నీకి టీవీకి
ఊమ్ అచ్చ
ఒకే
నేర్చుకున్న ఇంగ ఏం చేయ నేను రాంది ట్లో ఫుల్లు ఎక్కువ అయిపోతాందని దాంట్లో వేపిచుకొని పెట్కున్న ఇస్తాలే ఎప్పుడైనా ఒచ్చినప్పుడు
ఊమ్ ఇవ్వు తీసుకుంటా
ఊమ్ ఇంకా ఎక్కడున్నావ్ బయట ఉన్నావా
ఆ బయటున్నా కొన్ కూర్చోని ఉన్న నువ్వు
నేను ఇంట్లోనే ఉన్నా బయట బాగుంటుందిగా చల్లగాలి
ఊ బాగుంటుంది ఈ ఎండాకాలంలో ఇంకా బాగుంటుంది లోపలుంటే ఏందో వేడిగాలిబ్బ
ఊ అవును మాక్ ఈడేం అంతేం వేడి లేదే, చుట్టుపక్క చెట్లన్ని ఉన్నయి ఇల్లులేం లేవ్ కదా. అంత వేడి ఉండదు మాక్ చల్లగానే ఉంటుంది ఇంట్లా
హూ
ప నిన్నా ఆ మేము అది అక్కడే పండక్క్ ఏళ్ళేటప్పుడు అసలు ఏసీ లేందే అంటే వాళ్ దగ్గర ఏసీ ఉందిలే
హ్మ్
తి ఉంది కాబట్టి బ్రతికిపోయిన లేకుంటేనా ఆ ఇళ్ళకి విండోస్ లేవు ఏం లేవు
హూ కష్టం ఉంటుందప్పుడు
ఇంగా చీమంటే కొంచం ట్రెస్ ఎక్కువైపోతాంది నాకు ఏం చేయాల్లో ఏమో
ఎందుకో స్ట్రెస్స్
కొన్ని ఫ్యూచర్ గురించి ఆలోచస్తా అంటే స్ట్రెస్ గా ఏం ఒస్సుంది స్ట్రెస్సే అయితుంది
కరెక్టే అయిపాయే అటు తరిగి ఇటు తరిగి పైనలియర్ కొ చేశ్నం ఏమైపోతామో ఏమో
అది ఆలోచిచ్చేది తప్పా దానికి ఒక సొల్యూషన్ మీసి ఏమన చేద్దాము అని ఏముండదు. అలోచించి చించి చించి టైం గూడ పోతాంది ప్లెస్ మిన్స్ కూడా వచ్చేస్తాన్నయి
సక్కవే గదా మన కాలేజ్ లో
ఆవును క కానీ ఈడ ఒచ్చేంత ప్లేస్మెంట్స్ మళ ఏ కాలేజ్ లో రావ్ మనం అనుకుంటానమ్మి
ఈ చుట్టుపక్కల ఏ కాలేజ్ లోను రావ్ మళ్ళ
ఊ ఏం చేయను నీకేం నీకేం స్ట్రెస్ అవ్వదా ఆలోచిస్తే
నీనా నీను అంతే వస్తుంది భయం అయిపోతుంది ఏమన్న ఇప్పుడు ఒక్కరు చేసి దాన్ని చూసి ఇంకా ఏదో మనం ఏమైనా తప్పు చేశానమా అ అనిపిస్తుంది ఇప్పుడు అందరు మనం ట్రైనింగ్ కొంతమంది కట్టింటారు కదా అయ్యో మనమ ఏమన్నా తప్పు చేసినామా మనమా కట్టిండాల్సిందా లేకపోతే అది చేయాల్సిందా అది చేయాల్సిందా అనిపిస్తుంది
నాకు కూడా అదే థాటోస్తుంది అదే సిక్స్ థౌసండ్ బయటేవరైనా అడిగింటే నా సెకండ్స్ లో కట్టిండు మన కాలేజ్ వాళ్ళు అడుగుతాన్నారు కాబట్టి నాకు అసలు క ట్టే అసలు కట్టాలనే మనసే ఒప్పలేదు తెలిసిన
హుమ్ కరెక్టే వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కటిపించుకొని ముందు చానా చేసినారు అందుకే నాక్ తెలిసినంత వరకు లో లోపల వీళ్ళు చెప్పించడం టైం వేస్ట్ చానా అవుతుంది
ఊ ఊ
పొద్దు నుంచి సాయంత్రం వరకు పెడతారు కానీ యూజ్ లా
అవును నేను హాఫ్ ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ ఫంక్షన్ అంటే ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కొంచెం నా ఓన్ గా చదువుకుంటే నా అర్థమయినట్టు నేను చదువుకోవచ్చు కొంచం టైం కూడా నేర్చుకునే కూడా టైం దొరుకుతుంది కదా అర్థం చే కునేకి అని నేన్ కట్టుకోలే
నేను అదే అనుకుంటాన్న చదవల్ల
ఇంకా చదవల్ల స్వామి ఇంకా ఎట్లా అదే ఫంక్షన్ తూ ఫంక్షన్ ఏ వస్తాంది ఫెస్టివల్ అయిపోయింది ఇంకన్న స్టార్ట్ చేయాల్లా
సేద్ధం చేద్ధం
ఉ ఇంకేం సరే పో తిను పో
ఊ సరే
ఉండేదా
ఉ సరే బాయ్
బాయ్
ఊ బాయ్